నమస్కారం అండి.
నమస్కారం అండి చెప్పండి ఏం జేప్తున్నారండి.
యమ్ లేదండి మీరేం ఎంతున్నారు.
ఆ తినేచ్చ పనుకున్నాన్ అన్నీ
హవునా అపునే
మీరు చెవులో ఉండే పరికరాలు దిస్ మాట్లాడాలండే
మంచిగో ఏ పరికరాలకో
ఏం సౌండ్లు చేస్తున్నారండి అయితేయితే మీరు
మేము ఏమీ చేయడం లేదండి, మీరేం చేసున్నారండి.
మీ దగ్గర శబ్దాలు వస్తున్నాయండి మాకా
నాకేం రావట్లేదండి మాకే రావటం మీకు ఎలా వస్తాయ్. ఇప్పుడు ఎలా ఉందండి.
ఆ ఇప్పుడు పర్లేదండి.
ఇప్పుడు కూడా హెడ్డు సెట్ లోనే ఉన్నామండి మరి మేము ఉహ్ చెప్పండి చెప్పండి చెప్పండి పర్వలేదండి మీరు చెప్పండి.
మీరు జేప్పండి అడుక్కోవాలేంటో లేదండి మీరు జేప్పేంత వరకు మీమ్ చెప్పమండి.
ఏమీ లేదండి మీకు శుభరాత్రిలు.
నీన్ జేప్పేదా అన్నన్ అంటే ఈ రోజండి మా స్నేహితురాలు నా గుండు కొట్టిచ్చారండి.
అవునండే ఇంత మంచి పని చేసిందడి బావుందండి చాలా బావున్నారంటా.
బానే ఉండే నేను అన్ ఇంటికి బోయినా మంచిగా దిసుకొన్ ఉంటానండి వీళ్ళు ఏదో చేస్తనండి
బలవంతంగా గుడ్డు ముక్కలు కుక్ జేసారండి.
ఇగా అవునడే
ఉహ్ మీరే వాళ్ళన్ గుదితే అరగుద్దుకు సచ్చిపోతారండి.
ఇప్పుడు ఏదండే ఈల్ లేందండి నువ్ ఇటా జీచిండ్రో. అంట రాయవాడ
ఎంత కష్టమొచ్చింది
మా పీజీలో ఉన్న వంట మనిషి రెండింటికి వెళ్తారంటండి
ఎవరండీ
మా పీజీలో ఉండే వంట మనిషి
అవునా మరి ఎలా అండి వంట ఎవరు చేస్తరు
అదే ఆలోచిస్తానా అండి
మీకు చికెన్ బిర్యానీ పెడతామున్నండి
లేదంటండి అయ్యో ఊ అవునండి కంీషన్ప్పుడు చ వే మా ఉ ఉ
మా తమ్ముడు గారి తమ్ముడు గారు ఏం చేస్తున్నారండి
ఇప్పుడే వచ్చారండి రూమ్కే
వారు తెచ్చుకున్న బట్టలు బాగున్నాయా చూడండి
బట్టలు చూపించ లేదండి వచ్చినారు కాగాని
అడగండి మీరు
ఇ వాళ్ళు ఏం తీసుకోలేదంట అండి వాళ్ళ అన్నగారు ఒకటే తీసుకున్నారట గ్రీన్ షర్ట్ ఒకటే టీ షర్ట్ ఒకటే తీసుకున్నానంరాట అండి
అవునా అండి
ఉం చూపియమంటే చూపిలేదండి ఉం ఎందండి
నాలుగిట్ల కొట్టండి చూపిస్తారు వాళ్ళే
ఓ సరే అండి కొత్తాం కొత్తాం
చిన్నపిల్లలండి కొట్టకండి నేనేదో ఊరికే అన్నాను
ఉమ్ మీరు భలే గారాబం చేస్తారండి మీ తమ్ముడి గారికే
నిజమా అండి
హ అవునండి
మీమ్ము చెప్పంగానే గారభం చేస్తా
అవునుండి ఇది మాత్రం నిజం లే
ఏంటడో నా మీద పగ పగ పట్టేసినారే
హ మే మీ స్నేహితులనీ కొట్టాలనుకుంటున్నామండి
కొట్టండి మళ చూసుకుందాం ఉందిగా హ తిన్నారా అండి
తిన్నామండి తిన్నాము మేము ఏం చెప్పడుంటే మా రూమ్ లో అందరికి తలా వంద రూపాయలు వేసుకొని
ఉ
పోయి బిర్యానీ తెచ్చుకుందాం అనుకుంటున్నాండి నాకేమండి మా స్నేహితురాలు ఉన్నారు మాకు ఇచ్చ తీర్చ్చేవాళ్ళు వాళ్ళకి ఉండాలి కదండి
వారు ఏమన్నారు ఓకే అన్నారా
ఏమో కింద మాట్లాడలేదండి ఇంకా మాట్లాడాలి
ఊహూ మంచిది మంచిది
మాట్లాడితే
మీరు మీ స్నేహితురాలకి తలకు మర్దన చేస్త
అది ఇంకా సమయం ఉంది కదండి ఓయమ్మో మీరు చెప్పిన సమయం దాటేసిందండి ఏ ఉందిలె ఏముందిలేండి మళ్ళీ రేపు చెప్తాం కానీ
వద్దండి మాకు ఈ రోజే కావాలి
అంటే ఈ రోజు అంతే ఆదివారం కదండి సోమవారం చేసిన చేసి శివయ్య కి వెళ్తదండి
మేము అదే అనుకుంటున్నామండి రేపు పొద్దున స్నానము చేసి శివయ్య గారి గుడికి వెళ్దాం అనుకుంటున్నామండి
అవునండి మమ్మల్ని పిలవండి మేము వత్తాం నాకు శివయ్య అంటే చాలా ఇష్టం అండి
శివ అంటే
అ అ ఇష్టంమే అండి
తడబడుతున్నారంటే ఇష్టం లేదన్నారు
ఇష్టం ఉంది కాబట్టి చెప్తాను అన్నానండి
ఏమో అండి మాకు సందేహం గా ఉంది
లేదండి మాకు ఇష్టం కాబట్టి గా చెప్తాము
మంచిది అండి మంచిది
హ్మ్
మా మా మా వస్త్రములు మాకు లొడుకు బుడుకు అయ్యాయండి
నేను సన్నగయినానండి ఓయమ్మో మీ మీరు మమ్మల్ళ ఉళ్ళేస్తున్నారండి సన్నగా పట్టే లేదండి మాకు ఎంతో పట్టు ఉందో తెలుసాను మీకు
మీ మీ కన్నా నాకే మేమే లావు ఉన్నామండి
లేదండి స్వామి నా పొట్ట చూస్తే మీరు ఏడుస్తారండి కవర్ చేత్తన్నాం లోపల్లాగి అంతే
మీరు మంచి ఆటగాడంట అండి
ఆ షటిల్ షటిల్ ఆడతామండి క్రికెట్ ఆడతావండి
అదే అదే అండి మా తమ్ముడు గారు అన్నారండి మా తమ్ముడు మంచి ఆటగారు అని
ఏ తమ్ముడు చెప్తున్నారండి
మా చిన్న తమ్ముడండి
ఆ చిన్న తమ్ముడు గారు ఎంతో ఫైర్లో ఉన్నారండి
ఎవరి మీద అండి
అదే ఇది కరెంటు తో నడు చేబ్ వాహనం ఉంది కదండి ఆ వాహనాల కోసం ఏదో అవునా అండి ఆ వాహనం రిట్ను ఇవ్వాలండి
మ్మ్ అవునా అండి
మ్మ్ జరుగుతున్నాయండి
అవునా అండి మ్మ్ వారి తమ్ముడు గారి స్నేహి తుడు వెళ్ళిపోతారంట కదండీ
ఏం వాళ్ళ తమ్ముడు గారు స్నేహితులు అవునండి అందుకే అవన్నీ ఇచ్చేస్తున్నారండి
వారికి ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా అండి
అవునండి ఉన్నాయండి
మ్మ్ చెప్పారండి ఈరోజు మా తమ్ముడు గారు ఎవరికో చె వారికి ఏదో ఆరోగ్య సమస్య ఉందంటా కదా అండి
అవును చాలా ఉన్నాయండి చెప్పుకోలేకపోతున్నా అబ్బా అంతే అండి
అదే అన్నారండి మాకు కూడా మా తమ్ముడు గారు కూడా మాతో అదే అన్నారండి. వాళ్ళకి చాలా సమయం షో ఉన్నది కానీ చెప్పలేకపోతున్నారు మంచి బాధ్యత గలవారు అని అన్నారండి.
అవునండి
మ్మ్ అవును
అయితే ఉన్నాయి అనుకుంటా అండి
మ్మ్ పాపము నాకేల నాకు చాలా అన్యాయం అనిపించిందండి దేవుడు చేసిన పని
అన్ని బాధ్యతలు తీసుకుంటాడండి అబ్బాయి
అన్నీ ఏంటండి
బాధ్యతలు బాగా తీసుకుంటాడండి ఆ అబ్బాయి
అదే అన్నారండి మా తోటి మా తమ్ముడు గారు కూడా అదే అన్నారు
హవును
అబ్బాయికి ఇప్పుడు పెళ్ళి చేసినచో అయే బాధ్యతలు కూడా తీసుకున్న తీసుకుంటారు అని అన్నారండి హస్
కాని చేయకూడదండి
అది కాదులేండి ఆయన మాట వరసకి అంటారు మాట వరుసకు అనేదానికి నిజానికి తేడా లేదా అండి ఏంటో అండి మీరు. చెప్పండి
అవును
మీకు చేసిన మీకు మాత్రం మీకు నలభై వచ్చినా చేయ్యకూడదండి యాభై వచ్చినా చేయకూడదండి
ఎందుకండే
మీకు ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ అనే
అట్ట కాదండే
నిజమేనండి బాబు
లేేదండే
నమ్మండి
లేేదండే
నిజమండి ఇది
కాదండి!
కవ్వురండి.
ఎవురండి మీకు యెప్పింది? మీ మంచి బాలుడండి.
అదే డౌట్ అండి, మీరు బాలుడా బాలికా అని.
మీకు ఒకరు అడిగారండి, వారికి ప్రూవ్ జేశ్ చెప్పాం ఒకప్పుడు.
కథలు సే కథలు చేయకండి అని అన్నారండి, ఎవరో మాక్. మేము గుడ విన్నామండి.
ఉం గొబ్బెమ్మ దెల్సాండి మీకు?
అద్ మీరే గదండి?
మొన్న గొబ్బెమ్మ గుడా అదే అడిగిందండి, ఎందుకో ఇదే.
మీ వారు మరి వారిక్ కూడ వెళ్లి చూపించాల్సిదండి.
చూపిద్దామనే అనుకుంట్నామండి.
మంచిదండి, మేము ఉంటామండి ఇంకా.
మా ఎందుకండే!
ఏం లేదన్ మీతో మాట్లాడాలని, మాకు కుతూహలం లేదండి.
ఊరికే జెప్పాం లేండి. చాన రోజ్ చూడాల్సిందిగా కోరుతున్నా అండి.
మీరు చెప్పండి
వన్
అలా చెప్పడం తప్పండి మీరు
ఏందండి
అలా ఎవరిక్ పడితే వారిక్ అలా చెప్పొచ్చా అండి
చెప్పు అండి
క్షమించండ్ సరే అండి మీకు మీరు మాతో ఇంతసేపు సమయం సంబంధించినదుక్ ధన్యవాదాలండి
ధన్యవాదాలండి
ఎం